హలో ఆ మీరు మొబైల్ ఫోన్స్ మీదకేమన్నా ఐడియా ఉందా
ఏం నువ్వు కొనుక్కోవాలనుకుంటాన్నావ
అవును నేను మా తమ్మునికి నా చెల్లెలకి మా అక్కకి మా నాన్నకి అందరికి ఫోన్ కొత్త ఫోన్ కొనాలనుకుంటన్నమ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటన్నమ్
మ్ హు అవి ఐఫోన్ లక్ మత్ త్రమే ఆప్షన్ ఉంటుంది అప్డేట్ చేసుకోనికి
అంటే ఉండే వర్షన్ లో నుంచి దానికంటే కొత్త మోడలు అలా అంటాను అది
మ్ అయితే ఐఫోన్స్ కొనుక్కో బెస్ట్ కద
ఐఫోన్ కొనుక్కోవల కనీ ఐఫోన్లో ఆ వాడ్డనికి మా ఇలా దాన్నేమంటం కొన్ని వెబ్సైట్లు ఓపెన్ కావన్నమాట ఐఫోన్ లో
మ్
మ్ ఆ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తాను అందుకని మ్ అ యా ఆండ్రాయిడ్ బెస్డ అం కుంటా న్నను
మ్ హు మరి దాంట్లో ఏది కొంటన్నవ్
ఆండ్రాయిడ్ లో శాంసంగ్ మ మంచిది అంటన్నారు మ్ నీక్ ఇగ ఫోన్లు
ఇప్పుడడోచ్చింది వాటన్నిట్లో అదే బెస్ట్ అసలు కెమెరా క్వాలిటీ చాలా బాగుంటది
మ్ మీర ఎప్పుడైనా బో బహుషా ధన్నెమంటం మీ గతంలో ఎప్పుడన్న శామ్సంగ్ వాడినారా ఫోన్లో
నేను వాడలేదు కని చూసినా వాడినే వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ అట్లా ఇంటో కాని చూస్తాన్నావ్ గదా బాగుంటాయి వాళ్ళ ఫోన్స్ ఇవి వాడుకొని అంతా ఫొటోస్కి గానీ అట్ల
ఆ మరి ఇఫ్ ఆ అంటే ఈ సు శామ్సంగ్ లోనే ఫోల్డబుల్ ఫోన్ ఫోన్స్ అనే వచయి తెల్సా నికీ
ఆహ తెలిదు ఏం అవి
అవి ఒ ఒక ఫోన్ మా కాదనమాట ఫోన్ యాక్ ఆ ఒక ఒక ఫోను ఒక ట్యాబ్ మాదిరి పని చేస్తుందనమాట అది ఫోల్డ్ ఫోల్డ్ అన్నమాట ఫోల్డ్ చేయొచ్చు ఫోన్నీ
ఓహో అంటే ఫోన్గా కాలంటే ఫోన్ గా వాడు కోచ్చు లేదంటే ట్యాబ్గా వాడుకోవచ్చా
మొత్తం త్రీ స్క్రీన్స్ ఉంటాయి దానికి
ఊ
ఆ ఇప్పుడు మనము ఓపెన్ చేసి ఫోల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్ మాదిరి పని చేస్తుంది లేదు ఆ ఇట్లా ఫోల్డ్ చేసేసినాం అనుకో
ఆ
ఒక ఫోన్ మాదిరి కనపడుతుంది ఫోన్ మాదిరి యూజ్ చేయొచ్చు దానికి ఒక పిన్ ఒక పెన్ కూడా వచ్చింటుంది అనమాట డిజిటల్ పెన్
ఆహా ఓకే ట్యాబ్ కోసము
ఆ ఏమైన్నా నోట్ చేయాలన్నా డ్రాయింగ్స్ చేసుకోవాల
ఓకే ఇప్పుడు అది ఐప్యాడ్ లాగానే వర్క్ చేస్తుంది అయితే
ఐప్యాడ్ లాగా పనిస్తుంది మా ఫోన్ లాగా కూడా పనిచేస్తుంది ఫోన్ కూడా మంచి జూమ్ చేస్తుంది అంటే గేమ్స్ ఆడుకోవచ్చు పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్లు ఆడొచ్చు
ఉమ్ మ్మ్
మళ్ళా ఇంకా సామ్సంగ్ ఎస్ ట్వంటీ సిక్స్ అని వచ్చింది చూడు ఎస్ ట్వంటీ ఫైవ్ అది ఎస్ ఎస్ ట్వంటీ ఫైవ్ వచ్చింది దాంట్లో అది బాగా మంచిగా ఉంటంది అనమాట అది కెమెరా అయితే హండ్రెడ్ ఎక్స్ ఉంటుంది బా ఏఐ కెమెరా ఉంటుంది అన్నమాట దాంట్లో
ఏఐ కెమెరానా
అంటే ఎన్హాన్స్ చేస్తుంది న ఫోటో తీసిన దాన్ని అంటే బ్లర్ ఆ అంటే పిక్సల్స్ బా బ్లాస్ట్ కాకోకుండా మంచిగా ఉంటుందనమాట క్లారిటీ ఉంటుంది ఇప్పుడు నువ్వు హండ్రెడ్ ఎక్స్ జూమ్ చే సేమ్ క్లారిటీనే ఉంటుందన్నమాట ఇప్పుడు మామూలుగా ఫోన్
మొత్తం ఐఫోన్ ఫీచర్స్ అన్ని పెట్టినారన్నమాట అయితే దీంట్లో
ఆ ఐఫోన్ కెమెరా కూడా పనికిరాదేమో దాని ముందర అంత అంత ఉంటదనమాట ఆ అంత బాగుంటది కానీ కొన్ని ఫిల్టర్లు మాత్రం ఐఫోన్ మ్యాచ్ చేయలేదు బీట్ చేయలేదు అనమాట అల సక్యూరిటీ ఫీచర్ ని ఏ ఏ సిస్టమ్ బ్రే అనమాట ఏ ఆండ్రాయిడ్ కంపెనీ కూడ బే బ్రేక్ చేయలేదు
ఐఫోన్ ద
ఐఫోన్ది దాంట్లో లేటెస్ట్ వ ఆ దాంట్లో లేటెస్ట్ టె టెక్నాలజీ ఇన్క్రిప్షన్ టెక్నాలజీ వాడతారు అనమాట నీకు తెలుస అది మొన్న నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఆ ఐఫోన్ లెవెనో ఐఫోన్ టెన్నో బ అదేమో ఆ అప్పుడే వీళ్ళు ఒక ఆ టెక్నాలజీ వాడినారంట దాన్ని దాంట్లో
హు హు
అప్పుడుకే
ఇప్పుడు సెవెంటీన్ కూడా వచ్చేసింది
ఆ అది ఓన్లీ అదొకటే అదొక్క కంపెనీనే అంట అప్పుడు ఎన్క్రిప్షన్ టెక్నిక్ వాడిండేది ఆ డేట ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ అల ఫోన్ వాట్సాప్ లో గానీ అల
అయినా ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఫోన్స్ అన్ని అందుకు తీసుకుంటాన్న
అంటే మేము చెప్తాన కదా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటున్నాము మా దగ్గర ఉన్న ఫోన్స్ ని అని అంటే లే ఓల్డ్ అయిపోయినాయి చాన ఫోన్స్ యూజ్ చేయకూడదు చేస్తే రేడియేషన్ ఎ ద్వార మనకి హార్ట్ అటాక్స్ చ్చ ఛాన్స్ ఉన్నది మళ్ళా ఇంకా హెడ్ ఎక్స్ వస్తాయి మైగ్రైన్ హెడ్ ఎక్ వస్తది
అసలు ఎన్ని అడ్వా దాంట్లో అడ్వాంటేజ్కండి డిస్డ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి అట్లాప్పుడు ఎందుకు చేయమని చెప్తాను అవును మీ ఇంట్లో వాళ్ళకంత సజెస్ట్ చేయ్యకూడదది
ఆ చేయకూడదు కానీ ఆ ఇప్పుడుండే
కాని ఊర్లలో ఉన్న వాళ్ళకి ఫోన్స్ అంత అవసరం ఉండదు అంటే ఐ మీన్ స్మార్ట్ ఫోన్స్
ఉంటాది మా ఇప్పుడు మా ఊర్లో టీవీ ఛానల్ టీవీ లేదనమాట ఇవి కట్ తెచ్చుకోవాల అనుకుంటే ఓ వింత రేట్ ఉండాల అది క్యారీ చేయలేము ఇప్పుడు మా నాన్న కా అంటే ఇప్పుడు గెడ్డమ్ లో పనుకొంటారు అనమాట ఏదో దానికి కావిలిగ అంటే ధాన్యానికి కావిలిగా పనుకొనింటాడు అక్కడే అక్కడ కాలక్షేపం కోసము ఫోన్ కావాలి కదా ఏదో ఒ
ఉ కరెక్ట్ కానీ వాళ దాంట్లో అంత చూసుకుంటా మనుషులతో మాట్లాడడం మానేస్తారు
ముంద అయితే రేడియోలు వాడుత రేడియో రేడియోలు వాడుతున్నారు కాబట్టి సరి పోయింది ఇప్పు
ఇప్పుడు కూడా కీప్యాడ్ ఫోన్స్ లో సాంగ్స్ వస్తాయి అవి ఉంటాయి కదా ఫోన్స్ చేసుకోవడ ఎవరికైనా ఫోన్స్ చేసుకోవాలంటే ఫోన్స్ చేసుకోవచ్చు లేదంటే సాంగ్స్ వినుకొని ఉండొచ్చు అంతే అంతకు మించి చాలు
ఆ కానీ మా నాన్నోళ్ళు ఇలా యూట్యూబ్ చ యూట్యూబ్ లో ఏదైనా సీరియల్లు ఆ
ఆ అదే అవన్నీ ఎందుకు అలవాటయినాయి మనం స్మార్ట్ ఫోన్స్ వాళ్ళకు అలవాటు చేయడం వల్లనే లేకపోయింటే అసలు వాళ్ళ కవయన్నీ తెలిసేవి కూడా కాదు
అలా అమా దాన్ని ఉపయోగిస్తార అనమాట ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు మా నాన్న ఉన్నాడు నేను ఎక్కడో దూరంగా ఉన్నాను నేను వేరే దేశంలో ఉ న్నాను అప్పుడు మాట్లాడాలంటే ఆ వీడియో కాల్ చేయాల వీడియో కాల్ చేయాలంటే నెట్ ఉండాలి నెట్ వాళ యూజ్ చేయాలనుకుంటే మొబై స్మార్ట్ ఫోన్ ఉండాలి కదా
హ
అందుకని అలా
ఇంటికి ఒకటి ఉండొచ్చు కానీ ఇంట్లో ప్రతి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటే అది బాండదు ఆ నేనైతే సజెస్ట్ చేయ్యను దీన్ని
సజెస్ట్ ఎవరు చేయ నేను కూడా చేయలేదు కానీ మా నాన్న ఆ ఆదేశాల మేరకు నేను పాటించాల్సి వస్తుంది
హ
ఆన మాటను ఎవరు కాదంట ఏ నా నేనొచ్చి ఎక్కువ వాట్సాప్ యూజ్ చేస్తాను ఫోన్ యూజ్ చేస్తాను చూస్తాన్నమాట అంతే
ఆ
ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే నా ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడు గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుకునేకి అలా ఆ వడతా అన్నమాట
రీల్స్ అట్లాంటివి చేస్తావా నువ్వు
రీల్స్ నేను చేయను కానీ ఆ చూస్తానమాట రీల్స్ చూస్తాను
ఎందుకు నీకు కంటెంట్ క్రియేషన్ మీదా అట్ల అంతా ఇంట్రెస్ట్ లేదా
ఇంట్రెస్ట్ లేదు నాకు నీకుందా ఇనెరెస్టు
ఆ కంటెంట్ క్రియేషన్ అట్లా లేదు కానీ నాకు ఈ కెమెరా ఫొటోసు
ఉ అది అది ప్రతి అమ్మాయికి ఉండేదే హాబిటే అది కోరికె అనమాట
ఆ అ కానీ అది అంత బిన్న నెరవేర్చుకోలేము కదా
నేర్చ్చకోవచ్చు ఆ సరైన అబ్బాయిని అంటే ఐ మీన్
ఆ అట్లంతా ఉండకూడదు మేం ఓన్గా మా మేం పె డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలంటట్టుండాలి వేరే వాళ్ళని అడుక్కకొని తీసుకోకూడదు
ఆహా ఆ తీసుకోవడం పెద్ద విషయం కాదు దాన్ని మెయింటైన్ చేయడమే పెద్ద విషయం.
ఈ కెమెరా అంటే ఓ పెద్ద పెద్ద కెమెరా అట్లా కాదు ఇప్పుడు ఒక. ఆహ్ టి ప్చ్ నార్మల్ గా ఇన్స్టాంట్ ఆహ్ అది మినీ పిక్చర్ లో ఆహ్ ఒకటి వస్తది. వస్తుంది కదా.
ఓకే.
సీ ఇన్స్టంట్ పోర్ట్రేట్స్ వస్తుంటే.
అవునవును క్యామెరా ఒకటి ఉంటది తెలుసులేండి అవునుగ. ఉమ్ ఉమ్ టైం మాదిరి ఉంటది ఇన్స్టెంట్గా.
ఆహ్ క్లిక్ చేస్తుంది ఆహ్ అది అట్లనే పోర్ట్రేట్ అవుతుంది. ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట అట్లాంటి తీసుకుంటే ప్చ్. అది మెమరీస్ ని సేవ్ చేసుకున్నట్టు.
అవునవును అది కూడా నిజమే నాకు కూడా ఇష్టం అది మా అక్క కూడా ఆర్డర్ పెట్టింది అనమాట. మా ఇంట్లో కూడా ఉన్నది మా మా ఇంట్లో. ఉన్నాయి మా ఇంట్లో మా అక్క మా చెల్లెలు. ఆహ్ మా మా చిన్నత్త అందరు ఆర్డర్ పెట్టినారానమాట ఈ క్యాడరీ అవు ఆన నాలుగు పెట్టినారు ఆర్డరు. నాలుగు ఆహ్ నాలుగు పెట్టి కొనుకున్నాము అలాంటి ఆ కెమెరాసు. అవి ఆ పిల్లలు తీసుకొని నీళ్ళలా వేసి. చెడగట్టేసినారు ఉమ్ ఉమ్. మా అబ్బాయి.
నిజంగానా.